హలో బాగున్నారారా
ఆ బాగున్నాం
ఉ ఎన్నిస్తారు బాగున్నారా ఏం పని చేస్తారు
ఏమున్నది ఏం లేదు కాళీగ కూర్చోవడం
తినడం టీవి చూడడం
ఇంతే ఇగ
ఉమ్
అయితే ఈ రింగ్ ఫోన్ ఇట్లా మన నార్మల్ గా ఉన్నప్పుడు ఫోన్ రింగ్ గేతన్న
నార్మల్ గా ఉన్నప్పుడా ఆ
ఓపెన్ చేసుకోని పెట్టుకున్నావా ఇప్పుడు
ఆ నేన్ ఓపెన్ చేసుకుని పెట్టినా దాన్ని ఆన్ చేసినా ఆన్ చేసినాకా వెంటనే ఆన్ కాలే
ఆహ హ
త్రీ ఫైవ్ మినిట్స్ అయినాకనే ఆన్ అయి
ఆహ అదే ఇంకా దీని గురించి అదే మరి అందరూ ఇట్లనే ఎవరికి ఫోన్ చేయాలి ఎవరి ఫోన్ చేయాలి అనుకుంటారు
అవునా ఇంకా వేరేవాళ్ళ నంబర్ నువ్వు ఈరా ఎవరు ఇంక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ ఎవరిదైనా నంబర్ తీసుకొని చేద్దాం మరి చూసి మనకల్లా ఒకసారి ఒకసా సారి అలా ఒకసారి ఏదో లిస్ట్ పంపించిండు కదా సార్ దాట్లో ఉంటాయిగా నంబర్లు ఎవరికైతే ఎం వెళ్దాం
టెన్ మినిట్స్ ఏం మాట్లాడతాం తెలివని వాళ్ళ తోటి అని అనిపిస్తాంది
కాదా అవునుగని మరి ఏంత ఎం చెప్తారు ఎక్కడ ఎట్లా అని మాట్లా
ఆ ఒక ఆమె ఏమో మాఅక్క బిడ్డ ఉన్నది ఒక ఆమెమో ఇక్కడ ములుగు
ఉహు విళ్ళిందరు ఆడైతే అయిపోవ్
ఎవరు ఇద్దరూ అ వీళ్ళ
వీళ్ళు ఇద్దరు ఆడ్ అయితే మనకు త్రీ మెంబర్స్ అవదు ఇంక ఎవరు ఇంకా ఫోర్ మెంబర్స్ గీ సోని ఉఈ సోనీ వాళ్ళు ఉన్నారు కదార సోని నా
ఉన్నారుగాని ఆమెకు అంత తెలవదిలే అయిన ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ కావాలి
ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ గాను
ఉమ్
ఉహు
వీళ్ళకైతే చెప్పు చెప్పి ఇట్లా ఇంస్టాల్ చేసుకొని ప్రో ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ చేసి రీఫ్రెష్ కొట్టిన తర్వాతనే అది చేసుకోవాలట
అదే అవును
గూగుల్ ఫామ్ వాలింక్ వాళ్ళకు పం
నాది ఫ్రోఫైల్ టాస్క్ లా నేం తప్పుబడ్డది కాని కరెక్షన్ అప్పుడు అయింది కదా ఇ అదే పేరు ఉంటదా కాకపోతే పేరు మాత్రం అదే చూపేడాతంది ఫస్ట్ ది
ఏం కాదులే అమౌంట్ అయితే పడుతోంది కదా
అప్పుడు పడ్డాయి
హ్మ్ అంతే ఇప్పుడు కూడా ఇప్పుడు నాతో మాట్లాడినావు కదా మాట్లాడింది కూడా వెంటనే చూపిస్తాదట
చూపిస్తాంది అదే నేను అంటలేనా అక్కడ ట్వంటీ కాల్స్ ఉన్నాయి ఒక కాల్ అయిపోయినట్టు చుపెట్టింది మళ్ళీ నెక్స్ట్ కాల్ ఏమంది ఉన్నది నాకు
అట్లా ట్వంటీ కాల్స్ మనం చేయాలి థర్టీ కాల్స్ వరకు రిసీవ్ చేసుకోవచ్చ అం ట
అవునా
ఆ
కాని ఎవరు రా మరి ఇంకెవరు నెంబర్ మనకు కావాలి అయిన మనది ఇప్పుడు మరి ఇద్దరిది ఫోర్ వరకు ఓకే ఫోర్ ఫోర్ ఎయిట్ అయితది కావచ్చు
ఆ ఫోర్ ఫోర్ ఎయిట్ అయితది అంటే ఫోర్ అయితది నీకు ఫోర్ అయితది నాకు ఫోర్ అయితది
అ
అంతే ఇక మిగతా అంటే ఇక చూసుకోవాలి
చెయ్యాలె ఎవరనా వెళ్లి ఉన్నరో నంబరు నీకెవరిదైనా నెంబరు తెలిస్తే నాకు చెప్పు ఉమా వాళ్ళకు నేను చేస్తా వాళ్ళ వాళ్ళ ఆ వాళ్ళకు నంబరు పంపి వాళ్ళిద్దరం చేద్దాం మనం అయిపోయినాంక
ఆ చేసుకుంటే నలుగురు అయితే ఫైవ్ టైమ్సా ఫోర్ టైమ్స్ చేసుకుంటే ట్వంటీ కాల్స్ అయిపోతయి అ గాని మరి ఫోర్ ఫైవ్ డేస్ే కంప్లీట్ చేయాలని చెప్పిరు మరి ఎట్లనో
ఫోర్ ఫైవ్ డేసే నా
ఫోర్ ఫైవ్ డేసే కంప్లీట్ కావాలి అని చెప్పిండు రేపటి లోపు కంప్లీట్ కావాలి లేకపోతే అయితే కొందరికి తెలివట్లేదు కదా ఆ టైమ్ తీసుకుంటరు కావచ్చు
అదే అదే ఆ ఉగాదికి వాస్తవారా ఇటు
ఉగాదికా వస్తం గురువారం ఉంది కదా
ఫస్ట్ ఉగాది కదా మీకు
గురువారమా శుక్రవారమా
ఏ మోరా నేను చూడలే శుక్రవారమో గురువారమో మరి నైన్టీన్ కు ఉన్నది కదా
ఆ నైన్టీన్ కి ఉగాది ట్వంటీ వన్ కా రంజాన్
ఇగ హాలిడే ఉంటది కావచ్చు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అయినా గన్ని రోజులు ఇస్తారా ఫోర్ డేస్ ఇయ్యరు
ఇయ్యరు అన్ని రోజులు
ఇయ్యరు అది మళ్ళ సండే అత్తది కదా మద్యలా రంజాన్ సండే వత్తది కావచ్చురా
రంజాన్ సండేనా
ఇది గురువారం అయితే అది శుక్ర శని అది ట్వంటీ ట్వంటీ వన్ వస్తా శని వారమో ఆదివారమో వత్తది
ఎంతైనా ఉగాదికి ఒకటే రోజు హాలిడే ఇస్తారు ఎవరికైనా
ఆ
రంజాన్ కి ఒకటే రోజు
శివరాత్రి వేరు రా ఎక్కడ అయినా
వచ్చినం ఇంటికే వచ్చినం
ఇక్కన్నే ఉన్నరా
ములుగు వచ్చినం
ఇక్కడ ఉన్నారా
ఆ ములుగు వచ్చినాము వచ్చి ఆ రోజు ఉండి మళ్ళీ తెల్లారి ఇటు వచ్చినం
ఆహా ఏదన్నా టెంపుల్ కి గిట్ల ఎల్లిళ్ల అంటన్న
ఇక్కడే శివాలయం
ఆ మీ ఇంటి ముంగట నేనా మింటి తగ తారా
ఆ దగ్గరనే ఇ అక్కడికే పోయినాం
అవునా
ఇగ తేల్లారే మళ్ళీ పొద్దున్నే లేసి రావాలంటే ఇగ నైటు పడుకోవాలి కదా నిద్ర ఉండకపోతే మళ్ళీ బండి మీద ఇటు రావడం ఎట్లా అని చెప్పేసి ఏటు పోలేదు ఇగ
పండుగలన్నీ అయిపోతాయి ఉగాదితో లాస్ట్ ఇగ ఫెస్టివల్స్ ఏముంటాయి ఏముండయ్ మా మలిసి సిక్స్ మంత్స్ దాకా ఏమీ ఉండదు మళ్ళీ తొలి ఏకాదశి నుంచెలి మళ్ళీ స్టార్ట్
ఆగస్టు లో జులై లో ఉంటది కదా తొలి ఏకాదశి
ఆ
ఏమీ ఉండవు
ఆ
ఇగ అప్పుడు ఉంటది
వంటే ఏచ్చారా నీకు వెనకార సండొచ్చా
వడుత రాని ఏమున్నది యూట్యూబ్ లో చూసుకొని వండడమే
ఆహా ఇక్కడ ఉన్నప్పుడు అన్న అందొచ్చా అంటా అన్న అవి వెనక నేర్చుకున్నావా ఇక్కనే
ఏ వండేది అక్కడ కూడా వండేది ఆ
అ అవి మరి అన్ని కొత్త కొత్త గదరాా మరి అన్నిీ నేర్చుకున్నావా వంటలు అయిన మీరిద్దరేనా కదా మేమ అందం అంటుకుంటారు
ఇద్దరం ఏగదా ఇక్కడ
ఆ ఆలపడుచులున్నారు ఆడ నకు లేరు
ఉన్నది
ఉన్నారా
ఆ
ఆహా ఒక్కరా
ఆ ఒకా అ మన
ఇద్దరేనా వెళ్ళి ఆడపడుచును మీరిద్దర
ఆ
ఇల్లలారమర వాాలకి
మా బావ వాళ్ళకి ఇద్దరు పిల్లలు
బాగా కూడా ఉన్నారా ముగ్గురు అవి ను్
ఆ ఆ మొత్తం ముగ్గురు అంటే మా ఆడపడుచుకి ఇంకా పెళ్ళి కాలేదు
ఇకా పెలి కాల ఇంకా స్టిచ్చింగ్ అయితేనావా
ఇక్కడ ఏమిన్నదంటీ ఇక్కడ ఏం లేదు మిషన్ అక్కడే ఉన్నది కదా
ఇక్కడ ఇక్కడ ఉంది మరి దీని ఎట్ల రా మిషిన్ ద ఎట్లా మరి మన ఇ అందరుూ పూత ఏమరి దాంన్ని ఎట్లా ఏం చేసారు మన మనిషికి జ్యోతి పండిది జ్యోతి పిండి అంటాంది
ఏమంటాన్ని
ఆ అ మరి ఏమైంది మరి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కదా మ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా అన్నారు అరేన్నదిగుళ్ళు అడుగుదామని నే అ మన్న అడుగుతు అందా
మరి ఒకవేళ వాడుకుదామని అన్న ఉద్దేశం ఉంటే వాడుకొని మరి ఏం. మొత్తం అందరు పొత్తుళ్లే కాబట్టి అందరం వాడుకోవాలి కదా.
ఇచ్చేతే అయిపోతాది ఎవరి నుంచి తీసేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేతే అయిపోతాది ఎవరెవరు ఉన్నారా. ఇంకా ఆంటీ ఆమె లాస్ట్ ఆమె ఈమె నేను ముగ్గురమే మీరిద్దరు ఐదుగురు. ఫైవ్ మెంబర్స్ గా. ఎవరన్నా గురించుకుంటే మిగతా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలని అన్నా అన్న.
ఆ.
ఇచ్చేతే వాళ్ళ సొంతం తీసేసుకుంటే అయిపోతాది ఇగ ఊకే.
అదే మరి వాళ్ళు సొంతం తీసుకుంటారా లేకపోతే ఎట్లా అన్న విషయం మనకు తెలియదు కదా.
అదే అదే తీసుకోమ్మనే అంటే నేను అక్కగలితే.
తీసుకోమ్మని చెప్తావా చెప్పేసే అయితే మొన్న నేను వెళ్ళిన.
ఆ.
మొన్న వెళ్ళి మంచి ఉన్నదా అని అంటే ఖరాబ్ అయింది. ఏమేమి చేసిరో ఖరాబ్ చేసి ఇచ్చారు అని అన్నారు.
ఆ
అని అంటే ఇగ సరే అని చెప్పి వచ్చేసిన నేను. కానీ వాళ్ళు. మరి ఒకసారి అయితే మాట్లాడు పిన్ని తోటి మనం ఉన్న అప్పుడంటే మమతాన్ టీ చి ఆమున్నది గాబట్టి ఆమెను గుడ లెక్కేసుకున్నం కాబట్టి ఆ రావికా నువ్వు నేను వజ్ర పిన్ని జ్యోతి అని చెప్పి మాట్లాడు అప్పుడు అన్నరు ఐదుగురి పొత్తులో ఒకరికని చెప్పేషి ఇచ్చేషిర్రు
అదే అదే నేనే జైయాల నే నేన్ నేనే అమౌంట్ జమ చేసిచ్చిన వాళ్ళకు
అట్లనైనా గుడా ఇరవై ఐదు వందలే అయిపోత్ అయితానే గాద్ ఆంటీ
హ్మ్ అయిన ఇవి ఎవరి వాళ్ళకిచ్చేత్తే అయిపోతా ఎంతైనా మంచిదే ఇద మరి వాళ్ళే ఎవరి ఇచ్చినయ్ వాళ్ళకిచ్చేసి ఓ తీసేసుకోమనంటే ఇప్పుడు మిషిన్ బయట కొంటే ఎందరా సిక్స్. ఆరు వేలు పదివేలు బయట హ్మ్
ఇంక ఎవరెవరు ఉన్నారు మన సైడు
మనమే నువ్వు నేను అక్క వజ్రక్క ఆ జ్యోతి పిన్ని ఇగ శోభ ఫైవ్ మెంబేర్స్ సిక్స్ మెంబెర్స్ గా అంతే
ఆ సిక్స్ మెంబర్స్ కైనా గుడా ఇచ్చినా మూడు వేలే కదా ఆంటీ ఆమెయి పొయినా గుడా ఇరవై ఐదు వందలే మరి ఇరవై ఐదు వందలు ఇచ్చేషి వాడుకుంటే వాడుకోమని చెప్పు అ దాన్ని నేనే మంచి. రిపేర్ చేపిచ్చిన పన్నెండు వందలు పెట్టి
హ్మ్ అసలు ఆమె మిషిన్ నేను లోన్ కోసం అని తీసుకు ఇచ్చినవ దాని వాళ్ళేదు వాళ్ళే ఏమైంది వాళ్ళ మరా మిషిన్ ఖరాబ్ అయిందని అంటాది
ఆ మిషిన్ ఖరాబ్ అయి ఖరాబ్ చేసి ఇచ్చింది అని అని అంటాళు వాళ్ళు నిను
ఏ లే ఖరాబ్ చేయలేదు మళ్ళీ తెల్లారిందని అనిపించింది అక్క పోయి రిపేర్ చేయమనంటే ఆ బావింది ఏదో వాళ్ళు ఏదో ఒత్తిరు అది అట్లా పెట్టంగనే ఒత్తినట్టున్నారు అది కింద బడ్డది. రిపేర్ చేద్దమని పోతే అక్క మరి ఏదో బావింది లూజ్ అయింది అది జూ పెట్టుకొని రా అక్క అని చెప్పినా.
సరే ఆంటీ కట్ చేత్తానా మళ్ళీ జెయ్యి నేను ఓపెన్ చేషే పెడతా